హలో ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగుందండి తిన్నారా
ఆ మీరు తిన్నారా ఈదాగారన్ని
తిందండి ఏ
టీ తాగారా అంటున్నా
ఏం కూర ఇంకా తాగలేదండి తాగాలి అంటే కొంచెం వర్షం పడేలా ఉంది పనులు చేసుకొని కూర్చున్నామని
ఉమ్
మీ సైడ్ ఎట్లుందండి వర్షం పడేలా ఉందా ఎండొస్తుందా
మస్త్ ఎండ కొడుతుందండి వర్షం ఎక్కడ పడట ఎలా ఉంది ఇక్కడ వర్షం లేద ఏం లేదు
అహుమ్ ఇక్కడ మేసేజ్ వచ్చింది లేండి ఏంటే వెయిట్ చేయిచడం సని న్యూస్ లో చెప్తారు వర్షం వచ్చేలా చత
అవునండి చెప్ప చెప్తున్నారు గాని ఇక్కడ ఏం వర్ష ర్షం అయితే ఏం పడతలేదు అంట ఎండనే కొడుతుంది
ఉహు మా కురిసే భూ పట్టినట్టుంది అందుకే పని చేసుకొని ఆ ఇంటికి ఉను
ఏం చేస్ స మీకు
ఎక్కడండి. హలో అర్ధం కాలె.
ఆ అర్థం కాలేదండి కొంచెం వినిపిస్తలేదు.
ఆహ్ మా దగ్గర కూడా వర్షం. వర్షం పడ్డది బాగా బడ్డది.
ఆ అంటే మా పక్కన ఊర్లో వర్షం పడిందండి మా ఊర్లో వర్షం పడలేదు మెమున్న దగ్గర వర్షం. చంబలేదు చాలా వడగాళ్ల వాన గాలి బాగా వచ్చిందంట అ కా ఆ అక్కడ పడింది మా ఎక్కడ పడలేదు అండి మా దగ్గర పడలేదు నేను చాలా షాక్ అయినా ఆ రోజు
ఉ
ఉమ్ అన్ అన్ మీ అందరు పక్కనోళ్లని ఆ పక్కన వాళ్లు ఫోన్ చేసి ఇట్ల వర్షం వస్తుందందంట అంటే ఏహే మాకు వస్తాలేదని నేను అన్నా
ఆ
అంటే ఆ ఆనవాళ్ళంటే మళ్లీ ఈప్పుడు జూన్ లో పడతాయి కాదండి వర్షాలు జూన్ నుండి పడతాయి కాదండి వర్షాలు జూన్‌లోనో జూలైలోనో
అంటే మే చివరి నుంచి జూన్ మొదటి నుంచి అండి హ్మ్మ్
జూన్ చివరి నుండి జూన్ చివరి నుండి పడతాయా, మే మొదటి మీ జర్నీ
మే చివరి నుండి అంటే ఇంకా మే చి చివర గాని జూన్ మొదట్లో గాని పడతాయి లేదంటే జూన్ మధ్యలో నుంచి పడతాయి ఎక్కువ. అది పడితే అప్పుడు కరెక్ట్ టూ పడ్డట్టు ఇంక చల్ల పడతాది అపుడు నుం
మ్మ్ ఇగ ఇప్పుడు వర్షాలు పడితే వర్ష కళ్లు మూస్తే ఇగ అన్ని ఆ ఏంటిది పండుగలు మొదలైతాయి అన్ని ఇక బోనాలు ఎండాకాలం అన్ని రోజులేం పండుగలు ఉండవండి ఇ వర్షాలు మొదలుగాగానే ఇ అన్నీ మొదలవుతా ఉంటాది ఒక పండుగ వెనుక ఒక పండుగ
ఉందండీ అది మళ్ళీ వర్ష సో ఎండల్లో లేకపోవడమే మంచి ఇది ఎండలో మనమేం చేస్ ఉదయం నుంచి రాక్ తో
అవునండి వర్షాకాలం రాగానే ఒక ప ఏం మ్మ్ పిల్లగాళ్లకైతే ఇక మంచిగా చూస్ సంబరం పండుగ వస్తుందని అంటే మంచిగ బడి ఉండదు సెలువు అట్లా సెలువు రోజు చ్చు ఆడుకోవచ్చు తినాలి ఇగ అందరూ
మ్మ్ మ్మ్ సెలవులొస్తాయని మంచిగా ుష అయితార
అవునండి మంచిగా సంబర పడతారు అందరూ
మ్మ్ హు
హమ్ మీ కూడా సంతోషం ఉండొచ్చు
మాగుడు మా కూడా సెలవలు సరే
మీక ఏ వాతావరణం అంటే అంట ఇష్టం మండి చలి కాలమా వర్ ఎండాకాలమా
చలి కాలం చలికాలం ఉంది
చలికాలమా చలికాలం ఎందుకు ఇష్టంమండి అందరికి ఆ చెలిలో కూడ ఉండలేం
అవును ఉండలేం కాని అది కుడుకు వర్షాకాలంలో ఏమో ఈ వర్షం బురద వల్ల చిరాకు పడుతుంది ఎండ ఏమో అసలుస తట్టుకోలేం చలికాలం అయితే కొంచెం అట్టు ఇటుగా ఉంటంది కద అది ఉమ్
మేం నాంకి ఎండాకాలం అంటే ఇష్టంమండి ఎందు ఎ కంటే అందరికి బ బడిలో సెలవులు ఉంటాయి అందరి తిరిగి రావచ్చు మంచిగా అందరింగి వెళ్ళు రాజు ఎన్నకాల ఏ మంచి ఆ ఇంట్లోనే ఉండొచ్చు ఎట్టు వెళ్ళన అవసరం అమ్
అమ్మో మంచి ప్లాన్ అండి అహుమ్
ఉమ్ ఎలా మంచిగా అనిపిస్తుంది ఎండాకాలం నాకు చాలా అంటే చా ఎందుకంటే అందరింటికి
చె
ఓ ఏట్టు వెళ్ళన అవసరం లేదు బడికి వేళనవసరం తొమ్మిది వెళ్ళిన అవసరం లేదు మంచి ఉండదు అబ మంచిగా అనిపిస్తుందిండి నాకు
అసలైతే పిల్లలు అంటారండి ఇట్లా సెలవులు వస్త
ఉమ్మ్ ఇప్పుడు ఏమి ఏం చేస్ తంగా అల
ఉ
అనే కావచ్చండి ఎందుకంటే ఈ ఎండాకాలం వద్దురా బాబు ఈ పిల్లగాలు బడికి పో అయిపోతది ఫేక్
నేనదే అంటున్న తల్లిలకి ఏమో ఎండాకాలం అస్సలు వద్దనిపిస్ ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తా ఉంటారు క
ఆ ఊకే వీళ్ళతోటి ఏంది రా బాబోయ్ ఈ నాసా అని అనిపిస్తది
అవును ఏస్తున్నారు ఉమ్ మరి రేపు ఆదివారం ఊ ఆదివారం స్పెషల్ ఏందండి
ఇ రేబు గోంగూర చికెన్ వండుదాం అనుకుంటున్న ఒంగుర ఒంగుర చికె చపాతిీ చేద్దాం అని అనుకుంటున్నా ఉ కంటె నాకు కొంచెం మంచిగా అనిపిస్తది గోంగూర చికెను అట్లా వండుదాం అనుకుంటున్న మీరేం చేద్దాం అనుకుంటున్ అండి
చూడాలండి ఏం అనుకోలే గోంగూర చికెన్ గానీ గోంగూర బిర్యానీ గాని మస్తుంటదండి
గోంగూర బిర్యానీ నాక్ తెల్వదండీ ఎట్లా చేస్తారో మీరు చేస్తారా ఎప్పుడైనా
అంటే మా ఇంట్లో చే చే ఒక్కసారి చేసారు స ఇంకోసారి బయట తీన్నామ అ ఏముందండి ఇప్పుడు ఫస్ట్ మసాలా మసాలా వేస్తారు చెడం ఫస్ట్ మసాలా దినిసులు అవి యేసుకొని చూసీరా మసాలా దినిసులేసి కొంసేపూ ఉ ఉడకనిస్తారు కదా ఎసరు బో ఎసర్ బొయ్యక ముందు నమస్ సాల దిన్స్ స్లు ఉడికేటప్పుడు గోంగూరనేస్ బాగా ఉడకనియాలి
మ్మ్
ఇంకా ఆ బిర్యానీ వండిన కో అన్నమేసేడమే
ఆహా
మస్ స్తుంటది చాలా బాగుంటది గోంగూరా బిర్యానీ కూడా
గోంగూర చికెన్ బిర్యానా అండి లేకుంటే ఉత్తి గోంగూర బిర్యానేనా
గోంగూర బిర్యానీ ఉంటది వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి గోంగూర చికెన్ బిర్యానీ
ఉహ్మ్
గోంగు బిర్యానీ బాగుంటదింగ చికెన్ వేసినా ఇంకా బాగుంటది
ఆ మండి మండి కూడా బాగుంటది కదండి చాలా మంది తింటారు
మండియా
ఉ తెల్వదా మీ కు మండి అంటే
తెలుస్ తెలుసు తిన్నా అండి చాలాసార్లు తిన్నా దాంట్లో మైయేసిస్ తరు కదా అదింటాం ఎక్కువ
ఏమో అండి నేన్ మయోనీస్ ఎప్పుడు తినలే ఎక్కువ పాటు అది తెల్ల తెల్లగా ఉండేసరికి మంచిగా కనిపించదు
హా అది కొంచెం గ్రీజ్ లాగా మెత్త మెత్త ఉంటాదని దాంట్లో పీసు నంచుకొని తింటే బాగుంటది.
ఉహూ నేను ఎప్పుడు మైనేస్ తినలేదండి కానీ ఉత్తి మండీనే తిన్న యమ్మి ఎటన్నవెళ్ళలేదాండి మీరు ఎండ కాలమ్లో
ఏంటండి
ఏటన్నెల్లారా బయట ప్రదేశాల వేసవి కాలం కదా
ఆహా ఏం ఏటు వెళ్ళలేదండి వెళ్దాం అనుకున్నాం గానీ బీచ్ కి కుదరలేదు మామయ్య కి సెలవులు ఇవ్వలేదు కుదర్లేదు ఎళ్ళలేదు ద్
ఉహు అంటే ఎ టెళ్ళిన మీ మామయ్య రావాలా అండి
అంటే మొన్న మామయ్య వాళ్ళ ఇంటికి కేళ్ళాం కదండి అప్పుడు చెల్లి వాళ్ళతో క అదే మరదలు వాళ్లతో కలిసి వెళ్దాం అను కున్నామ్
హూ
ఇంకా వెళ్దాం అనుకున్నాం గానీ మా మామయ్య కి సెలవులు ఇవ్వలేదు కుదరలేదు వెళ్ళలే క్యాన్సిల్ అయింది
హు హూ మీ మమ్మీ ఊరు అయితే వెళ్లలేదా అండి మీ ఇంట్లోనే ఉన్నాను ఎటు వెళ్దాం అన్న ఎండలతో పాటు కొలుత
అంటే అక్కడ మామయ్య వాళ్ళ ఇంటికి దగ్గర నిీచ్చు
అవును అట్లయితే వెళ్ళాల్సిందేనండి ఇం
అదే క్యాన్సిల్ అయిపోయిందండి ప్లాన్ మా చెల్లి మారుతలి వాళ్ళు ఒకటే గొడవ వెళ్దాం వెళ్దాం అని అనుకున్నాం కూడా కానీ మయ్యకు అర్జెంట్ పనిపబడి సలవులివు బలేహుట్
హు వీలైతే కచ్చితం
ఆ
ఏదన్న చూద్దామని అనుకున్నా కూడా ఎటు పోలేదు ఏ వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నారు ఎత్ వెళ్ళలే ఇంట్లోనే ఉన్నాండి అంతే విదమన్నా ఈ ఎండలు ఈ బాధలు ఏటె వెళ్తమా అండీ ఇంత ఎండ కొడుతుంటే మనం ఏంటి
హ్మ్
ఇంట్లోనే తిన్ని సపుడు వేసుకొని కూర్చుంటే అయిపోల్ నాలుగే ఖరాబ్ చేసుకోవాలా అనట్టు అనిపిస్తుంది
జ టీ తాగుతారా అండి అలవాటేనా
అండి నాకు నచ్చదు నేను పాలే తాగుతాను పాలు కూడా ఇప్పుడు మానేసింనండీ ఏం లేదు ఒక అన్నమే తింటాన అవి ఇవి చేసుకోబుధైతే చేసుకొని తింటున్న నచ్చదండి ఇటు అది ఒక అలవాటు మనం టీ తాగినం అనుకో ఒక రోజు తక్కున మన తెల్ల తలకాయ నొస్తది
ఆ
తాగాలి మళ్ళీ అందుకే ముందే ఏదో దూరంగా ఉంటే అయిపోతుంది అన్నట్టు నేను తగను సరే అండి మర్
సరే అండి ఆ సరే అండి